అ
ఆ వినిపిస్తుందా హలో
తిన్నారా అండి
ఆ తిన్నామే
హలో తిన్నారా తిన్నాం ఏం చెస్స్తున్నారు
ది ఇవాల బీరకాయ పప్పు వంకాయ చారు
ఆ మది టమాట రోయ్యలు పాపడాాలు ఇంకేం యో మహావీర్ సీసనే ఆవి ఏంటిఓ వేసిండు మాయన
ఏం స్వీట్సు
మహా మహాబీర్ అంట మహాబీర్ సీడ్స్
అంటే
సబ్జా గింజలు లాగాంటాయి
ఆ
వాటిని నానబెట్టి వాటిలో లెమన్ వేసి జ్యూస్ టైప్ చేసిారు అ మీరు ఎప్పుడు చూడలేదా ఆ ఫలుదా ఇంకేం చేస్తున్నారు
ఏం లేదు అటుగానే ఉన్నా ఇంతసేపు మా అక్క తోని ఫోన్ మాట్లాడినా
ఆ ఏం మంటాంది మీ అక్క మ
వాటిగానే ఏమేం చేసిరు ఇయాలా అని ఎంతసేపు అదే పడి ముచ్చట పెట్టుకుంటుండే ఈనేసి బర్రెలా గడ్డేసిందట పెండ ఎత్తిందంట ఆ వంట చేేసిందట
మీరు ఎత్తుతార పెండ
వెన్న నేను ముట్టఇగ
ఎందుకు
ఏమో నేను ఎప్పుడు ముట్టలే కావట్
మీకున్నాయేమో బర్రెలు నువ్వుత్తావా పెండ
బర్రె లు ఉన్నాయి గానీ నేను ఎప్పుడు అయిదు దగ్గర పోలే ఎక్కువ
మీరు కూడా సేమ్ బర్రె లే
ఆ హలో
హలో తిన్నారా
తిన్న
అన్వికా
ఏం చేస్తురు మీ వయిస్ మధ్య ల మధ్య ల కట్ అయితుంది
కట్టయితుందా
ఆ ఇప్పుడు మంచినే అత్తంది మల్లెటూ కదులాకు ఇగ
దా అ ఏదన ఫంక్షన్స్ వెళ్తున్నార మరి అద
రేపు పెళ్ళి ఉంది మా ఫ్రెండ్ది ఏం డ్రెస్ వేస్ కుందాం ఎట్ల రడైదాం అని ఆలోచించుతన ఏమో మంచిగా రీల్స్ చేసి రెడీ ఆవుదాం అంటే ఇలా తమ్ముడు కూడా లేడు ఒక చీర కట్టుకొని ఫోటోలు దిగుదాం అంటే
ఉ
చాల మంచిగా ఇఇట్ల ట్రాన్సిషన్ వీడియో చేద్దాం అనుకున్నా
ఆ హ చేయకపోయిండు
లేరు ఎవరు తీసేటోళ్ళు
మీ మమ్మీ లేదా
మా మమ్మీ ఇగ దిత్తే కాల్ దీయమంటే మెడ దిత్తది మెడదియమంటే కాల్ దీత్తది
సెల్ఫీది ఆన్ చేసుకుని టైమర్
అంత బ్యాక్గ్రౌండ్ లేదు కదా
మీకు బిల్డింగ్ లేదా బిల్డింగ్ పైన ఎక్కి పె ట్టు కోన్ చేయాలి
బిల్డింగ్ పైన మొత్తం ఎండనే ఉంది
సాయంత్రం ఇప్పుడు ఎండ దిరిగింది గద మంచిగ
ఆ సాయంత్రం చేయాలిగ అంతసేపు అన్ని ఎతుక్కకొని రెడీ చేసి మంచిగరెడీ అయి నీ దాంట్లో న దాంట్లో కలిపి రెండిట్లో కలిపి పోస్ట్ చేద్దాం సప్పుడుజెక
నేను కూడా ఇప్పుడు రెడీ అయితున్నామ్ రీల్స్
కాదు నీకు ఒక వీడియో పంపిన కదాగిట్ ట్ల ట్రాన్సిక్షన్ వీడియో చేయమని పిల్లలు ఉంటారు మామి మామి అని అత్తది
చూడలే చూడలేను
ఆ అయితే ఫస్ట్ అదే ఉంటది తర్వాత నువ్వు కూడా చిన్నదాన్ని కొంజెయ్
చేస్తా ఇప్పుడు ఒకటి నేన్ నా మల్ గా లహంగా వేసుకొని షార్ట్స్ ఇట్లా వీడియోస్ దిపిచుకొని మేకప్ వేసుకుంటాన్న
కాదు ఎట్ల చెప్పాలా ఫస్ట్ టు ఇది ట్రెండింగ్లుంది ఫస్ట్ నేను చెప్పింది చెయి ఆ నార్మల్ గా ఇప్పుడు నువ్వు మమ్మీ అంటే ఎవరిని నమ్మరు కదా తెలివని వాళ్ళు అట్లా అంటే ఎయంగ్ ఉన్నాం అన్నట్టు అట్లా ఇన్ అంటే ఇట్లా మమ్మీ కాదు అన్నట్టు అట్లా ఉంటది ట్రాన్సిషన్ ఫస్ట్ ఒక అమ్మాయి లాగుంటది సడన్ గా
మా చెల్లని రమ్మంటే వీడియోలు తీస్తామ అంటే కొంచం మో స్టాయిల్ ఎ
స్టైల్ అంటే వాళ్ళ పని వాళ్ళకి ఏం ఉంటదు మనకు తెలియదు కదా
ఆ అలాకెం పని ఉండది కాని కొంచెం ఓవర్ యాక్టింగ్
ఏ ఓవర ఎవరి ఏరిరు ఈ కాలంలా ఇది ఎంతకాలం
హ అందుకేస అప్పుడక మ ఏమన్నా రెడీ అయిదిగుదామాని
ఏముంది మంచిగా రెడీ అయ్యి ఆ రీల్ చేయింది అవునండి ఏదన్నా మంచి యాప్ చూడాలి ఏడిది ఇది క్లారిటీ పోకుండా
ఎడిట్స్ అని ఇన్స్టాగ్రామ్ లనే వస్తుది అల్లనే వేయ్యాలి
ఏడిరుచానా
ఎడిట్స్ ఇన్స్టాగ్రామ్ లోనే డైరెక్ట్ ఎడిట్స్ యాప్ ఓపెన్ అయ్యి ఎడిట్ అవుతుంది మీకు తెలియదా
తెల్వద నాకు
డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లోనే వీడియో పోస్టింగ్ దగ్గరనే ఎడిట్ అంటది అది డైరెక్ట్ ఎడిటింగ్ యాప్ కి సేమ్ ఇన్షాట్ అ ఎట్ల డైరెక్ట్ దాంట్లోనే
మంచిగా ఉంటాయ దాంట్లో
దాంట్లో నన్న ఆప్షన్స్ వస్తాయి సేమ్ ఇన్ షార్ట్ టైప్ లోనే
ఓ
దాంలో ఎడిట్ చేసి వేస్తే క్లారిటీ పోదింది ఇన్ని రోజులు
అట్లా అట్ల అయినా కూడా కొంచెం క్లారిటీ ఇంకా ఎన్హాన్స్ చేసేలాగా ఉండాల అంటే ఉన్న క్లారిటీ అచ్చుడు కాదు ఉన్న క్లారిటీని ఇంకా ఎన్హాన్స్ చేసి స యాప్లు ఉంటాయి కొన్ని కానీ నాకు తెలిసిన లైతే అందులో ప్రీమియం అడుగుతంది
ఇన్ షార్ట్ ఇన్ షర్ట్ ఇన్ షర్ట్ ట్లానే వస్తాయి మంచిగా
అంటే పెంచుతదా ఇంకా క్లారిట్ టి ఇంహన్స్ ఆప్షన్ లేదు ఇంష్ ఎట్లా
ఉందన్ కుంట ఆ మూషాటే మంచ్ గుంటదంట
ఇయల్ చూత చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని ఎడిట్ చేస్తా మార్ మా ఆఫీస్ లో ప్రతి ఒక్కరికి ఒక ఇన్ స్ట పేజ్ ఉంది అంటే ఇట్లా కంబైండ్ ఇట్లా పార్ట్నర్షిపు అట్లునారు ఒక్కొక్కరికి వన్ యమ్ ము వ్యూస్
మరి మీర్ ఎందుక్ తీస్తలేరు మీరు మీర్
ఇక అంత ఏడా ఎడిట్ చేసేటోళ్ళు ఉండాలే ఓక్ కరు గ్రూప్ గ్రూప్ వాళ్ళక్ కాలేజోళ్ళు అందరు కలిసి ఒకట్ జీషీరు ఒక ఆమె దాంట్లాయితే అలద్ నిజంబాదు గీ నాను బెట్టుకుంటారు కదా గాళ్ళు మేట్ మేడకి మెడకి గిట్ల ఉంటది కదా కడాలెక్క రెండు బిల్లలు అతయి హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో